ఆ అండి
ఉ చెప్పండి ఈ రోజు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు
ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుదాము
ఉహ్మ్ సరే అండి
యూ యూ చెప్తారా మీరు నేను చెప్పా
మీరే చెప్పండి
ఓకే మనం చిన్నప్పటి నుంచి ఆ ఒకటో తరగతి నుంచి పదో తర్వాత వరు కు మనం యాజ్ టీజ్ గా మనకి తెలుగు సబ్జెక్ట్స్ అంట ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అంట అన్ని సబ్జెక్టులు మనకి ఇంక్లూడ్ అయితాయి అన్నమాట తెలు పదో తరగతిలో మనము పా పబ్లిక్ ఎగ్జామ్స్ అని రాయలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని ఆ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యి మనకి మార్క్స్ రిజల్ట్స్ అన్ని వచ్చి మళ్లీ మనం ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుతాం అన్నమా ఇంటర్మీడియట్ లో చాలా గ్రూప్స్ అనేటివి ఉంటే సిఈసి కానీ ఎంబీసీ కాని బైపీసీ కానీ అని చాలా హే తీసి గాని చాలా సబ్జెక్టులు ఉంటాయన్న ఆ సబ్జెక్టులో మనకి ఏది ఉపయోగపడుతుంది మన లైఫ్ లో ఏఈ ఉపయోగపడుతుంది అనే ఒక సబ్జెక్ట్ ని మనము ఒక గ్రూప్ నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆ గ్రూప్స్ సెలెక్ట్ చేస్ కొని టూ ఇయర్స్ అని మనము ఆ ఫస్ట్ ఇయర్ అని సెకండ్ ఇయర్ అని అ దాని ఇయర్స్ ఉంటాయి ఆ ఇయర్స్ కంప్లీట్ చేసినంక మనం మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ కం రాయాలన్నమాట ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అని అయి ఇంటర్మీడియేట్ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన ఇంకా మనకి రిజల్ట్స్ వచ్చి మళ్లీ మనము బీటెక్ సైడ్ కాని వెళ్ళ ఇ డిగ్రీ సైడ్ గాని వెళ్లొచ్చు డిగ్రీ సైడ్ లో యూ సీసీ వాళ్ళు తీసుకునే వాళ్ళకి బీకాం గాని బిఏ గాని బిబి బిఎ గానీ చాలా బిఎస్సీ కానీ చాలా గ్రూప్స్ ఉంటా ఆ గ్రూప్స్ లో మనం ఒక్కట్ సెలెక్ట్స్ చేసుకొని ఒక గ్రూప్ ని తీసుకోవాలన్నమాట ఆ ఆ గ్రూప్ బీకాం తర్వాత బీకాం డిగ్రీ అంటేనే త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ త్రీ ఇయర్స్ ఉ కంప్లీట్ చేసుకొని మనం మరీ అదే బోర్డ్ ఎగ్జామ్స్ రాసేసి మళ్ళీ ఆ సర్టిఫికెట్స్ తీసుకొని మరి ఎంబిఏ కి జాయిన్ కావచ్చు అన్నమాట ఎంబీఏ టూ ఇయర్స్ ఉంటుంది ఎంబీఏ లో ఆ ఫైనాన్స్ అని మార్కెటింగ్ అని హెచ్ ఆర్ అని ఆ సేల్స్ గానీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి దాని తర్వాత మనము ఈవెన్ అస్ సాఫ్ట్వేర్ సైడ్ జాబింగ్ రూల్స్ వెళ్లొచ్చన్నమాట సాఫ్ట్ వేర్ సైడ్ కానీ బ్యాంకింగ్ సైడ్ కానీ మార్కెటింగ్ సైడ్ కానీ సేల్స్ సైడ్ గాని ఏ సైడ్ అయినా వెళ్లా అన్నమాట అది మన ఎడ్యుకేషన్ షెడ్యూల్ అండ్ చెప్పవచ్చు మనం
అవును
హా మీరు ఎలా చెప్పుాలి
నేను చదువు అంటే సంస్క సంస్కారం అండి ఫస్ట్ సంస్కారం లేనిది ఆ వి విద్య వ్యర్థం అని చెప్ చెతాను అది నువ్ ఎంత చదువుకున్నా సరే సంస్కారం లేని వాళ్ళు వ్యర్థం అనే చెప్తారు ఇప్పుడు కొంతమంది ఉ వారు చదువుకున్నా అప్పుడు వాళ్ళ సంస్కారం వర్థం లాగా ఉంటుంది చదువుకోలేని వాళ్ళు ఎంతో పవిత్రంగా మాట్లాడు కొండారు చదువుకున్న వాళ్ళు మూర్ఖులుగా ఉంటారు
అవునవును
అలా ఉంటారు
ఇంకా మీరు ఏ అంటే మీరు ఒక ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కాని ఎడ్యుకేషన్ మీరు మీదా ఎలా ఓపియన్ ఇస్తారన్నమాట నేను చదువు పరంగా అయితే వాళ్ళకి ఫస్ట్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని కనుక్కుంటాను కనుక్కున్న తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం వాళ్ళకి ఇష్టం లేని మనం ఏది చేయలేం కదా సరే అండి నాకు మళ్ళీ చెయనా నేను పోతుందండి కాలేజ ఉమ్
దీ